హలో
ఆ వినపడుతుంది
ఉమ్ వినపడుతుంది హుమ్ ఇప్పుడు ఏ క్లాస్ మీ పిల్లలు
బాబు సిక్స్త్ పాప ఫోర్త్
ఎక్కడ వాళ్ళ స్టడీ ఎట్లుంది బాగుంద
ఆ బానే ఉంది పర్లేదు బాగానే చదువుతున్నారు
నెక్స్ట్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు
స్కూల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము ఈ స్కూల్ లో స్టడీ అంత పర్ఫెక్ట్ లేద అనిపిస్తుంది వాడికి బేసిక్స్ కొంచెం సరిగ్గా రావట్లేదు బేసిక్స్ కోసం అని స్కూల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము
హలో
స్కూ లో ప్రాబ్లమ్ అంటే వాళ్ళు డల్ స్టూడెంట్స్ ని పట్టించుకోవట్లేదు ఎంతసేపు ఉన్న టాలెంటెడ్ స్టూడెంట్స్ పైనే వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు కాగానీ కొంచెం డల్ ఉన్న స్టూడెంట్స్ పైనే ఫోకస్ చేయట్లేరు ఇప్పుడు మెయిన్ ఏం చేయాలి అంటే వాళ్ళు ఫో ఎట్లా టాలెంటెడ్ స్టూడెంట్ ఎట్లయినా చదువుతాడు వాడును చదివించినా చదవకపోయినా చదువుతాడు కానీ వాళ్ళు మెయిన్ ఫోకస్ చేయాల్సింద ఏంటంటి ఢెల్లీ స్టూడెంట్స్ పైన కదా కానీ అలా చెయర్లేరు కదా వాళ్ళని పట్టించుకోట్లే వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఎలా పిికప్ అవుతారు
కరెక్టే అది కూడా ఇప్పు నెక్స్ట్ అంటే నెక్ట్ ఏ పక్తుల ఇద్దామ అనుకుంటున్నారు
స్కూల్ చూసాము మెయిన్ పెద్ద స్కూల్స్ ఎలా అవుతుంది అంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా కాని వాళ్ళ స్కూల్ చూడడానికే పెద్ద ఉంటున్నాయి కానీ వాళ్ళు స్టూడెంట్స్ పైన కేరింగ్ అలా ఏం ఉండట్లేదు మన మెయిన్ చిన్న స్కూల్స్ అయితే ఏంటంటే మనం వెళ్ళి వాళ్ళ క న్ చేయనికి ఉంటది పెద్ద స్కూల్ లో అయితే మనం వాళ్ళ క్వచన్ చేయడానికి కూడా ఉండట్లేదు చిన్న స్కూల్ అనుకో మనం వెళ్ళి అడగొచ్చు లేదండి మా బాబు చదవట్లేరు మేము ఏ పిికప్ చేయిస్తున్నారు మీర ఏం చదివిస్తున్నారు అని మనం అడగడానికి ఉంటంది కదా అందుకోసం మని నార్మల్ స్కూలే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం
ఇప్పుడు మా పిల్లలు చదివే స్కూల్ అంతే అంటే హై కాదు లో కాదు మీడియం స్కూల్ కాబట్టి మనం అడిగే అవకాశం చాలా ఉంటుంది ఇంకా చాలా అడుగుతాం కూడా అసలు చదవట్లేదు ఏంటి ఏని
ఆ
చాలా అడుగుతా నేనైతే
మీ స్కూల్ ఇంకా బెటర్ హర్ అంటే టీచర్స్ కొంచెం కేరింగ్ చూయిస్తున్నారు మీ బాబు చదవట్లేరండి మీరు ఏం చూస్తున్నారు ఇంట్లో చదివిపిచ్చండి అని చెప్తున్నారు కానీ మనం స్కూల్ కి ఎందుకు పంపిస్తున్నాము మనకి చిల్డ్రన్స్ మన దగ్గర ఉండేది ఆల్మోస్ట్ టూ నుంచి త్రీ అవర్స్ డే మొత్తం వాళ్ళుంటే వాళ్ళు కేరింగ్ తీసుకోవాలి కాని మనకి ఎలా చెప్తారు మీరు ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తున్నారు మీరు చదివిపిచ్చండి మీరు చదివిపిచ్చండి మరి స్కూల్ కి ఎందుకు పంపిస్తున్నాం మనం మనం చదిపించుకోలేకనా
అవును కరెక్టే అది కూడా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే పిల్లల్ని ఇప్పుడు హో సమ్మర్లో
సమ్మర్లా సమ్మర్ హాలిడేస్ కి వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఊరు పంపిద్దాం అనుకుంటున్నాము
హుమ్ ఇంకేం యాక్టివిటీస్ ఏమి ఏం చేపియాలి అనుకుటలే
ఏమనుకోవట్లేదు అంటే ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వాళ్ళని కూడా మనం పాపం ప్రెషర్ పెట్ట పెట్టకూడదు కదా ఎన్ని డేస్ వాళ్ళు చదువు అంటూ ట్యూషన్స్ అంటూ వాళ్ళు ఉరుకులు పరుగులు ఉన్నాయి కదా వాళ్ళకి కూడా కొన్ని డేస్ రెస్ట్ ఇద్దాము పాపము మరీ మన చిన్నప్పుడు మనం ఎలా ఉండే వాళ్ళము వాళ్ళని మొత్తం అంత బిజీ బిజీ చేసి వాళ్ళని మనమే ప్రెషర్ కుక్కర్ లో పెట్టేస్తున్నాం పిల్లల్ని
అవును కరెక్టే నేను కూడా అంతే కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చి పిల్లలకి హ్యాండ్ రైటింగ్ గానీ లేకపోతే డ్యాన్స్ క్లాసెస్ గానీ ఏమన్నా ప్లాన్ చెయాలి ఇగా
మా బాబుకి హ్యాండ్ రైటింగ్ అయితే మైన్ అనుకుంటున్నా నేను వాడి హ్యాండ్ రైటింగ్ అస్సలు బాలేదు
హుమ్
బాబుని హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చెపియాలి అనుకుంటున్నా కొన్ని హ్యాండ్ రైటింగ్ బుక్స్ కొనుకొచ్చి మనం కొంచెం ఆన్లైన్ లో కొన్ని యాప్స్ చూసాను కానీ ఆన్లైన్ లో కన్నా మనకి డైరెక్టుగా తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేపిస్తే బెటర్ ఏమో ఆన్లైన్ లో వాళ్ళు ఇంప్రూవ్ అవుతారా అనేది కూడా కొంచెం ఉంది నాకు డౌట్
అవును కరెక్టే ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ లోనే మనకి ట్యుటోరియల్ అవివి అని ఉంటే అట్లా ట్యుటోరియల్ లో జాయిన్ చేస్తేనే కొంచెం బెటర్ హ్యాండ్ రైట్ కి వాళ్ళు తొందరగా ఇంప్రూవ్ అయితరు వితిన్ ఒక ఫిఫ్
మా అక్క వాళ్ళ బా బుని కూడా అట్లనే జేసింది.
హుమ్
కానీ వాడు పెద్ద ఇంప్రూవ్ ఐ అంటే మెయిన్ వాళ్ళు ఏం చేయిస్తారు. ఎంతసేపు ఉన్నా వాళ్ళు చెప్పే చెప్తారు మనం ప్రాక్టీసింగ్ మెయిన్ పర్ఫెక్ట్ ఇన్ ప్రాక్టీస్ మనం ఎంతసేపు ఆ అవుతాది. వాళ్ళ ఇంట్రెస్టుని బట్టే వస్తుంది. ఏదైనా సరే
హుమ్ అవును అదైతే కరెక్టే ఇంక నెక్స్ట్ సండే అప్కమింగ్ ఫ్యూచర్. స్టడీస్ అట్ల ఏమన్నా
ఇప్పుడు ప్రెజెంటైతే ఏ నో ప్లాన్స్
హుమ్
హా పాప కి చూడాలి. ఫ్యాషన్ డిజైనింగ్ పాప చదివినంత వరకు చదివిపిచ్చి దానికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులోకే పంపిస్తా నేను నేను ఇది చెయ్యి కంపల్సరీ నువ్వు అదే చదవాలి. అని నేను ఎప్పుడు పాపను ఫోర్స్ చేయను. పాప ఏదనుకుంటే అది చేయమని చెప్తా కాకపోతే నాకు కొంచెం ఫ్యాషన్ డిజైనింగ్ అది ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఈ స్టడీస్ ఫ్యూచర్ ఏంటంటే మనకు జాబ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు స్టడీస్ చేస్తే ఇంక అన్ని జాబ్స్ కూడ ఉండాలి కదా. ఇంకా మైన్ మన ఉమెన్స్ కి ఏంటంటే జాబ్స్ కన్నా బిజినెస్ బెటర్.
అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్రెస్ట్. బట్టి మనం ఏవి ఐనా మనం మూవ్ చేయగలం వాళ్ళు ఎట్లా స్టడీస్ సైడ్ ఆ బిజినెస్. సైడ్ వాళ్ళది ఏమ అనుకుంటున్నారని
ఆ పాపని కొంచెం. ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే తను ఇంట్లో అయినా చేసుకోగలగాలి. ఇ కంపల్సరీ ఇట్లా ఇల్లు మేనేజ్ చేయగలుగుతుంది. తను బిజినెస్ మేనేజ్ చేసుకోగలగాలి అలా అనుకుంటున్నాను.
ఇప్పుడు ఏ క్లాస్ పాప.
పాప ఫోర్త్ క్లాస్.
ఆమె స్టడీ ఎట్లంది బాగుందా.
ఆ పర్లేదు పాప. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి. బాబు కన్నా గానే
ఉమ్
బస్
అవును ఇంకా పని అయిందా మరి ఇంట్లో.
లేదు చెయ్యాలి సిక్స్ ఓ క్లాక్ ని స్టార్ట్ చేస్తాను.
ఉమ్ నేను కూడా ఇప్పుడ స్టార్ట్ చేస ఆ కేసుకుంటే పిల్లల్ని ట్యూషన్ కి పంపి చ్చణ వాళ్ళు వచ్చే వరకన్నా వర్క్ కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ
నెక్స్ట్ అప్కమింగ్ ఉగాది వస్తుంది కదా ఏం ప్రిపరేషన్స్ ఏం చేస్తాం ఎలా చేస్తా కుంటరు మీరుగాది
ఏం లేదు ఇంకా ఏం అనుకోలే ఇప్పటివరక అయితే చూడాలి
ఓకే
ఉ మొన హోలీ సెలబ్రేట్ చేసుకున్నారా
ఆ అంటే కిడ్స్ చేసుకున్నారు మేమేం వెళ్ళలేదు ఆ రోజు గహణం ఉండేది కదా అందుకని ఇంకా అసలు చెయొద్దు అన్నారు కానీ మనం చెప్తే కిడ్స్ వినరు కదా ఉ అందుకోసం అనిం పర్లేదులే అని చెప్ప ప్పి పంపించాను నేను కూడా
మా పిల్లలయితే అస్సలు సెలబ్రేట్ చేసుకలె
అయ్యో పాపం
ఉమ్ నెక్స్ట్ కొంచెం పాపం సెలబ్రేట్ చేసుకోమని చెప్పాలి ఈ ఇయర్ గ్రహణం ముందు ఉంది వాళ్ళ నాన్నం మస్సాలు బయటికి వెళ్ళనియళ్ళి ఇవళ సలు కలర్స్ ఆడుకో హోలీ హలీ ఫెస్టివల్ లానే అనిపియాలే నాకైయితే
అనిపిచ్చలే కానీ మాకు అపార్ట్మెంట్స్ మా గేటెడ్ కమ్యూనిటీ అయ్యే సార్కి మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చిందంటే అందరు చిల్డ్రన్స్ వచ్చి కింద ఆడుతుండే ఇంకా మనము మనం వీళ్ళ క్కల్ని వద్దు మీరు ఇట్లోనే కూర్చుంని అంటే వినరు కదా వాళ్ళు పాప మూడీయి పోయా సడన్ గా
ఉ
మన పంపించాను ఓకే
ఇంకా
ఉగాది సెలబ్రేషన్స్ ఏం చేస్తారు ఇంట్లో అంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు
నార్మల్గా క్యాజువల్గానే అది ఇకా భక్షాలు పచ్చడి చిన్న స్వీట్స్ లాగా పడి అవే వేసుకుంటా మార్మ సెలబ్రేషన్స్ అంటూ పెద్ద ఏముండదు ఎందుకంటే ఉగా అది నాన్ వెజ్ అదంతా ఏండదు కదా ఇక్కడ
అవునా ఉగాదికస్త నోన్ వెజ్ చెయ మేన్ కూడా
ఉమ్ ఇక్కడ కూడా అసలు నాన్ వెజ్ ఏమి వెయను ఉమ్ అవును
ఉమ్ అవున్ మేము కూడ జస్ట్ ఉమ్ బక్షాలు చేస్తాము ఉగాది పచ్చడి చేస్తాము మామిడి ఆకులు కడతాము
ఆ
ఉమ్ ఇక కొంచెం నైవేద్యాలు దేవుడికి ఒక రెండు మూడు రకాల నైవేద్యాలు చేస్తాము కొంచెం స్పెషల్స్ భక్షాలు ఒకటి పులిహోర అ బెల్లన్నము ఉగాది పచ్ చ్చడి ఇవి కంపల్సరీ ప్రిపేర్ చేస్తాం వేరు
సేమ్ కడవత ఉంటే
ఎ
అట్లే చేసుకొని ఈవినింగ్ అట్ల బయటికి వెళ్ళేది టెంపుల్కి అట్లా వెళ్తాం
ఓకె
మ్
ఏం చేసారు ఈ రోజు స్పెషల్ వంట
ఏమ్ జేయలేదు స్పెషల్ జస్ట్ బెండకాయ వండినా
ఒకే సేమ్ పించ్ మేమ్ కూడ బెండకాయ
అవునా ఓకే ఇంక వంటలు బాగ చేేస్తార
పర్లేదు చేస్తాను ఓకె ఓకే
ఊహు
ఆ
ఎక్కువ ఏ రెసిపీస్ చేస్తార్
వెజ్ రెస్పీస్ ఓన్లీ
ఉమ్ అందుక్ నాన్ వెజ్ దినరా
తింటాము తక్కువ నాన్ వెజ్ చాలా తక్కువ మా ఇంట్లో వెజ్ రెస్పీస్ ఎక్కువ చేస్తాను ఉమ్
వేడ్ అయితే బాగ చేస్తారయితే
ఆ వెజ్ బాగ చేస్తాను
ఊహు పిల్లలు కూడ తినర అసలు నాన్ వెజ్
చాలా తక్కువ ఏదో తినాలి అన్నట్టు అది కూడ మనం పోోసేస్ పెడితే తప్ప తినరు తిన్నా చాలా అంత ఇష్టంగా తినరు వెజ్ తిన్న అంత ఇష్టంగా నాన్ వెజ్ తినరు
ఉహుం
ఉమ్
ఏం కాదు ఏది తిన్నా కాని మంచి ప్రోటీన్
ఆ ఉనుమే ఇంద్ అదే ప్రోటీన్ కోసమే నేను ఎక్కువ ఇంకా పన్నీరు యూస్ చేస్తాను మకాన్న ఇప్పుడు మకాన్న వాళ్ళకి ఇం ఎట్లా ప్రోటీన్ తినట్లేదు అని చెప్పేసి వీక్లీ ట్వైస్ మకాన్న ఉండేలా చూసుకుంటాను మకాన్నను ఘీ రస్ట్ చేసి ఇస్తాను ఆ ఇంకా ఎ బాయిల్డ్ ఎగ్స్ తింటారు ఆమ్లెట్
ఉమ్ మా పిల్లలు నాన్ వెజ్ మంచిగా తింటారుగాని బాయిల్డ్ లెగ్సే పెడదాం అన్ కాకుండా డైలీ మర్చిపోతా ఉంటా
ఆ నేను నేనే ఇప్పుడు ఈ మధ్ మద్దల్ని ఇంక్లూడ్ చేశాను కొంచెం నేను డైట్స్ చేయడం స్టార్ట్ చేసినా ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ అవుతుంది ఆ ట్వంటీ డేస్ నుంచి కొంచెం డైట్ వీడియోస్ చూడడం వల్ల కంటిన్యూస్ గా ఒక వన్ వీడియో చూస్తే మనకి ఆటోమేటిక్గా అవే వీడియోస్ వస్తు ఉంటాయి కదా ప్రోటీన్ కంపల్సరీ వాళ్ళు ఫైబరు ఉమ్ అవే యాడ్ చేస్త ఆ ఓకే బాయ్
ఉమ్ బాయ్